హలో ఆ ఏం చేస్తున్నారు ఆ వినిపిస్తుంది
ఏం లేదురా నార్మల్గా ఇప్పుడె అన్నం తిన్న ఆ ఏమంటరు పడుకోని ఉన్నా మీరేం చేస్తున్నారు
ఏం లేదు మా చెట్టు కింద కూర్చున్నం కరెంట్ లేదు మా సైడు
ఏమాకు ఉంది
ఏమో మా సైడు మా మావయ్య వాళ్ళు కరెంట్ పెట్టిస్తారు కరెంట్ తీసేసిరు
మాక్కూడా పోవాలగా మరే
మాలైన్ వేరే మీలైన్ వేరే
ఓహో
మ్ ఎంతసేప్ చెప్పే తీసిండు ఆయనను అడిగితే వాళ్ళింట్లొ కరంట్ పెడి తానం అమ్మ కరెంట్ ఫిట్ చేస్తానం అన్నాడు మీటర్ పెడతనంట
అవునా మా స్థంభం మీ స్థంభం ఒకటేగా
కాదు అ ఇటుసైడు మాది మీది అటుసైడు మాది ఇటుసైడు
ఆహా
ఉమ్
ఆహా మాకుంది కరెంట్ ఇగ ఆయను బండుకోబెట్టినా
పెద్నా పెద్ద్నాన్న ఫోన్ చేసిండనే ఉ
మా మావయ్యనా
ఆ
ఆ ఇంతసేపు ఫోన్ చేసిండు గా
ఆహ నాగ్గుడ చేసిండు
మళ్ళీ చేసిండా
ఆ చేసిండు
ఇయాల ఉందంట
ఆ ఏ ఏం లేదు ఏం చేస్తున్నారని ఫోన్ చేసిండు అడా జాగ ఉందట పోతవా అనడిగిండు
పోకపోయినవ్ మరే
ఇగ నేనేం చెప్పలే ఏమొ పెద్నాన్నా అమ్మని అడుగుతా అని చెప్పినా
అయితే ఏముముందిరా పొద్దుగాల అన్న పోయేటప్పుడు పోవచ్చు పోయే మళ్ళీ అన్న వచ్చేటప్పుడు రావచ్చు అన్న ఉంటాడు కదా తోడుకు
ఉంటాడు కాని ఇగ పంపాలి కదా అని నీ నైట్ లేట్ అయ్ లేట్ అయితది దే అనన్నాడు
ఆ నేను బోతిగా అన్న తోన్చెప్ చెప్పి నేను ఆ మనిద్రం కలిసిపోయి ఇద్దరం కలిసి
అడు రెండు ఉన్నాయిన్నండి నాతోని రెండు మూడు ఉన్నట్టున్నాయి మరి కానీ హాస్పిటల్ అని ఆలోచిస్తాన్ననే అని మళ్ళా అన్నాడు
అవునా ఏమైందో ఒకవేళ రెండు ఉన్నాయి అనుకో ఇద్దరం పోయి ఒకవేళ అన్నా లేకుండా మనం ఇద్దరం పొదుగాల ట్రైన్కి పోయి ట్రైన్కి రావచ్చు మంచి ఈజీగా ఉంటుంది లేకపోతే ఇడ బస్ ఎక్కితే ఫ్రీ ఆడ బాస్ ఎకైకుతే ఇడ దిగుచ్చు ఇడ బాస్ ఎక్కుతే ఆడ దిగొచ్చు
అదే ఆరాచిస్తాను ఆహ ఒక మాట ఇగ
ఇంకా బెస్ట్ కదా మా పండుని పట్టుకోవడానికి కూడా మా మావయ్య ఉంటాడు మంచిగా
అదే‌ కానీ వాళ్ళ ఉన్న వాళ్ళా గలీజు గలీజు ఉన్నారు పోరగాళ్ళలు అందుకే వేరే దాంట్ల కోసం చూస్తున్నా అని అన్నా
ఆ గలీజ్ గలీజ్గుంటే ఏముంది మనం చక్కగుంటే సరిపోద్దిగ
ఇక అట్లుంటదా నీకంటే మ్యారేజ్ ఇక ఇంట్లో ఏం ఒప్పుకోవద్దా నీకంటే మ్యారేజ్ అయింది కాబట్టి ఏంకాదు
నా ఇంకేముంది ఇప్పుడు గట్టిగ అన్నయ్య చెప్పి మా మామయ్య చెప్పినా మా మామయ్య మా అత్తమ అన్నయ్య కు చెప్తరు అన్నకు చెప్తే అప్పుడు రోజు పొదుగాలు తీసుకు తీసుకుపొ అన్నడు అనుకో ఏముంది అన్నతోని రోజు పొద్దుగాల పోతా మళ్ళ అన్నతోని రోజు సాయంత్రం వస్తా ఇద్దరం కలిసి పోవచ్చు ఇద్దరం కలిసి రావచ్చు స్గద
మాదట్లుండదు గదా
ఓకే లె నేను మా మామయ్యకి ఫోన్ చేసి అడుగుతలే ఒకేళ పక్క ఈ రెండు ఉన్నాయి అనుకో నేను మీ అమ్మతోని మాట్లాడుత తా మీ అమ్మ నాన్న తోని ఇద్దరం పోయి ఇద్దరం వస్త త్తం ఇట్లా ఉత్తిగనే ఉంటున్నాం గ ఇంట్లా ఇప్పుడు బబ్బులు ఎటైనబోతాండగా ముగ్గురం పోయి ముగ్గురం రావచ్చు మంచిగా అని చెప్తలే మా కూడా కొంచెం ఫ్రీగ ఉంటది ఇంట్లో ఉత్తిగ ఉండకుండా అని చెప్తలే
అదే ఎంత కి ఫోన్ చేస్ చఛాన్సెస్ మాట్లాడడి
అవునా తిన్నార రా మరి
ఆ
ఆహ హాస్పిటల్ ఇది ఏం జాబ్ అంటా
ఏమోయ జెస్ట్ ఉండదని చెప్పిండు కానీ ఇక నేను డీటెయిల్ గా కనుక్కోలేదు
అయితే నేను కనుక్కుంటా తర్వాత కనుక్కొని ఓకే అని చెప్పిందనుకొ మా అత్తమ్మ అయితే ఓకే అనే అంటది ఒకవేళ మంచి కనుక్కొని చెప్తే చూద్దాంలే ఇద్దరికి ఏదో ఒకటి మరి ఇద్దరం పోయి ఇద్దరం వచ్చినా అంటే అప్పుడు మీ అమ్మ పంపుద్ది ఇగ పెది నాన్న కూడా ఉంటాడు అని చెప్ తే ఒక నమ్మకం ఉంటదిగా వాళ్ళకు చూసుకొని ఉంటడు పెద్దనానా అని వాళ్ళకి కూడా కొంచెం అది ఉంటది. వాళ్ళ ను వేరే జాబుల దేవలాడకుండా మంచిగా ఎయిట్ థౌసండ్ వచ్చినా చాలు నెలకి.
ఉ ఇస్తారు బానే ఇస్తారు సిటీ కదా
ఎయిట్ థౌసండ్ అయినా వాళ్ళకి ఎయిట్ థౌసండ్ ఇస్తున్నారు. కానీ ఎయిట్ థౌసండ్ ఇచ్చినా చాలు ఇక మంత్లీ ఎయిట్ థౌసండ్ వచ్చినా కొంచెం మనకు బెనిఫిటే కదా. ఉత్తిగ ఉండడం బదులు అదే చేసు కుంటే బెస్ట్గా
మ డాడి పంపాల మ డాడి అంప
ఏముంది నాన్న ఒకవేళ నేను పోతా అన్నాను అనుకో
హ
ఆ నిన్ను కూడా ఒప్పియచ్చు. నేను పోతున్నా కదా నాతోనే పోయి నాతోనే వత్తది. ఏమైద్ది అని చెప్పోచ్చు.
ఇష్టం
అడుగుతా నేను మా మావయ్యకి ఫోన్ చేసి అడిగి మాట్లాడతా కనుక్కుంటా మారీ నాకు మా మావయ్య చెప్పలేదే
ఏమో నాకు ఏం తేలియట్లేదు. ఋషియే చేద్దాం అనాకున్నాడు నువ్వే ఫోన్ జెసి నేనే ఎంతసేపు చేద్దాం అనుకుని ఇప్పుడు చేసిన
అవునా
ఒకసారి నీకు చెత్తే బిజీ వోచ్చింది. ఇక మళ్ళ నికు ఇప్పుడు చేసినా
అవునా. నేను ఇప్పుడే అన్నం తిన్నా పడుకుందామని ఇట్లా ఒరిగిన నువ్వు ఫోన్ చేస్తున్నావు.
అదే కనుకొ ఏముంది సాలే అయి కొంచెం పని రాలే రాలే ఒక ఆయనే కాంకులు కొట్టిండు.
అమ్మ
ఒడిశలో ఉంటది. రాళ్ళతో కోతులను కొట్టేది ఒడిశలో ఉంటది. దాన్ని తిప్పుకుంటే అన్నింటినీ గేదివిండు ఎందుకంటే పొలాలల్లో పడతాన్నాయి అని అన్ని గేదివిండు అంట పొద్దుగాలనే
పొలాలలో ఏ ఉంటయి. పడ్డానికి
ఉన్న ఉత్త వరీనే పీకి పెడుతాయి అయి ఆ ఒడ్ల గింజలు అయినా గాని అయ్యైన నవ్వులుతాయి ఓలుషు పెడితే ఐతే ఉన్న గడ్డినే పీకి సగం సగం పీకి ఆగం ఆగం చేత్తయి.
అయ్యా
పోలాలల్లో వాడతాన్నాయి. ఇన్ని రోజులు ఏమో పడకపోయేది ఓన్లీ మొక్కజొన్న షేన్లలో పడేది.
అ
చేన్ లాల్ల కావాల ఉండేది. గా నీ ఇప్పుడు అట్లా గాదు ఉత్తగా ఉన్న వరిలా నార్ల కూడా పడతాన్నాయి.
ఓ ఆమ్మే బానే ఇట్ల అయితే
ఊరేమ్మటి పొలాలు ఉన్నోళ్ళకి అందరికీ మస్తు కష్టాలు మా పక్కన వాళ్ళదయితే ఇక్కన్నే మా పక్కన్నే ఉంది. వెనక ఇల్లు వెనకాలనే పొలం అన్నమాట
ఆహా అవునా
వాళ్ళు నార్ పోషీరు ఏముంది. ఆ నారు మొత్తం కోతులే ఆగం జెసినాయి.
వాళ్ళు చూసుకోలే చేయలేదు మరి
ఎందుకు ఇంకొకరు చూసుకున్నా కాని వాళ్ళది ఒక్కరిదే కాదు ఆడున్న అందరియి అట్నే అయితే
హ్ అయ్యో పాపము
కోతులు ఉంచట్లేవ్ అప్పట్లాగా చూడట్లే అప్పుదెండంటే ఒడ్లయ్యేటప్పుడు పడేది.
ఆహా
పడి ఒడ్లు అయినంక అవి కొన్ని తింటే కూచ్చుక పోతాయి కదా ఒడ్లు
అవునా
ఆ కుచ్చుకపోతన్నాయి పోయేది లేకపోతే వాళ్ళు ఒక నాలుగు రోజులు కావాలీ ఉండేది. అప్పుడు అంత ఇగ ఉండేది కాదు. ఇప్పుడు పోలలల్ల వా అయితే అసలు ఒక మానంగా పోతలేవ్ అవి కొట్టాలంటే మస్తు ఇబ్బంది. అయితంది ఇగ ఇయాలా పొద్దుగాన్నే ఆయన చీకటి తోటే వచ్చినట్టున్నాడు. ఆరు ఇంటి వరకు ఆసలు ఉల్లే కోతుల్లెకుంటనే కొట్టిండు
ఆ బ్బ అన్ని పొలాలకియన ఒక్కడు బానే చూసుకుంటాడు
అన్ని పొలాలకు కదు అయినదే ఫుల్ ఉంది చే అంటే కవులుకు చేతండు చాలా పొలం చేతండు ఆయినే
అవునా ఇగ ఒకటో ఒకదానేనుకా ఒకటి ఉన్నది కాబట్టి
ఉ ఈ చాలా చాలా పొలలు చెస్తాండు కాబట్టి ఇగ ఆయిన కొట్టిండు ఇగా
మంచి పని చేసిండమ్మా రోజు ఇట్లా కొడుతే సగం దరిద్రం పోవ్
ఏది కొడతానే ఉంటాడు మొన్న కూడా ఆయినే కొట్టిండు
ఆయిన కొ అప్పుడు ఆ రోజు సాయంత్రం కొట్టినప్పుడు కూడా ఒక్క కోతి రాలే
మాక్ ఫస్ట్ బొడ్రాయి అప్పుడైతే కోతుల బట్టేటోళ్ళు వచ్చిర్రు మంచి కోతులు పట్టిరు మా బొడ్రై పండగప్పుడు అయితే కరెంట్ లేదుగాని డోర్లు అన్ని తీసే ఉంచిన్నం తెలుసా ఒక్క కోతి రాలే ఇండ్లళ్ళకు
ఇప్పుడు కూడా కోతులే పట్టిచ్చేటోళ్ళు ఉంటే బాగుండు సర్పంచ్ పట్టిత్త అన్నాడు. అది అటే పోయింది.
ఏముంది కోతులను పట్టిచ్చినంక వీటిని వేరే దగ్గర వదిలిపెట్టత్తే వేరేటోల్లు పట్టించి మన అడవిలో వదిలి పెడతాళ్ళు.
అడవిల ఉంటే అయిపోయేది. ఇయ్యో మన ఇంట్లోకోత్తాన్నయి.
మరి అడవిల ఉంటే అయిపోయిదంటే అడవిలో వాటికి తినేవి దొరకాలి కదా
ఎందుకులో ఊ షర్ట్
ఆ చెట్లు ఉండ మరి పిండ పండ్ల చెట్లుంటే అయి తింటయి పండ్ల చెట్ ట్లు లేంది అయ్యి దెబ్బకు అయ్యి మాత్రం ఏం తింటాయి ఏం తిని బతుకుతయి చెట్లని మనం కొట్టుకోచ్చు కొని మనం మంచాలు చేయించుకొని కుర్చీలు చేయించు కుంటే అవి ఎట్లా బతుకుతాయి
అది గుడ నిజమే
అప్పుడు ఒకప్పుడు అసలు ఎంత పెద్ద ఫారెస్టో
అదే మనము అటుబొయ్యే సైడ్కి
ఆ రైతే జనాలే బయటికేళ్ళేది కాదట మా మేడం చెప్పింది
ఆహ
అంత పెద్ద ఫారెస్ట్ ఇప్పుడు అసలు ఘోరంగా అయింది ఇప్పుడు మళ్ళా అట్లా కావాలని ఏమంటారు అడవి మధ్యనే పట్టిరు ఫారెస్ట్
అవునా
మళ్ళీ పాతలా పాత ఊర్ లెక్క చేయాలి పాత ఫారెస్ట్
ఆ ఆయి తందా ఇగ స ఎంత చెస్ అ ఇల్లులు కట్టుకునే టోళ్ళు కట్టుకుంటేనే ఉంట్రూ ప్లేసులు తీసుకునే టోళ్ళు తీస్
లేదు మొత్తం ఏం చేసిరం అంటే మా దగ్గర ఆ ఫారెస్ట్ ప్లేస్ వరకి మొత్తం ఫెన్సింగ్ తిప్పిర్రు
ఆహో
ఫెన్సింగ్ తిప్పిరు వాళ్ళకు జస్ట్ ఉత్తిగా పోయి ఒక కట్టె పుల్లలు తెచ్చుకుతున్నాం అన్నా కాని పోవడానికి లేదు ఎందుకంటే అది ఫెన్సింగ్ తిప్పిర్ కాబట్టి అదిమి కుచుకపోతాయి అవి
అవునవును పోయేటప్పుడు కూడా కనిపిస్తా ఉం ట
ఆ సోలార్ అన్నా కరెంట్ ఆఫ్ చేసుకోవచ్చు దూకోవచ్చు కాని ఇది అట్లాగాదు దాని సంద నుంచి పోతే కింద ఒకటి పైన ఒకటి వైర్ కూచ్చుకుంటది ఎమ్మటే వాళ్ళప్తూనే ఉంటరు ఏమైనా ఒక ఏమంటారు ఇక్కడ ఒకటి ఉంటది పార్క్ లాంటి నర్సరీ వల్ల ఒొక్క దాంట్క పో ది
సర్లే మరి తర్వాత చేస్తలే
సరిలే మరి